హల్
హలో
ఆ వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుందిండి మీకు
మా కి కూడా వినిపిస్తోందండి హలో పినిపించట్లేదా
ఆ వినపడతాండి నికే
ఆ వినిపిస్తా ఉంది
హుమ్
హలో
ఎలా ఉన్నారండి
బాగున్నానండి మీరు
హుమ్ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే పడుకొని ఉన్నాను
హూ మ్
మీరు
నా అండి
ఆ తిన్నామండి మీరు
హుమ్ మేము తిన్నామండి
హు ఏం చేశారు
మేమా ఈరోజు దోశ చట్నీ ఇంకా ఆఫ్టర్నూన్ చేయ్యాలండి రైస్ చేయాలి అన్నంలేకీ చేయాలి
హా దోశ పోయడం వచ్చా అండి మీక్ కు
ఆ సూపర్గా పోస్తానండి మా పిల్లలు అయితే ఇంత బాగా తింటారండి దోశ మా చిన్న పాప్ అయితే చెట్టిని చెట్టిని దోష ఎందుకంటే చట్టునీ ఎక్కువ తింటుందండి
అయ్యో అంత బా చేస్తారా ఆ అయితే ఖచ్చితంగా ఆ ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చేయండి చూస్తాం మీ
అంతేకాని మీరు మాత్రం మా ఇంటికి రారు కదండి మీర్ రు
అయ్యో కుద కుదరట్ లేదండి వస్తాను ఖచ్చితంగా వస్తాను ఎందుకు రాను వస్తానండి హు ఈసారి చూద్దామండి సమ్మర్ హాలిడే రా
సమ్మర్ హాలిడేస్ కానీడి కానీడి
హ
అ నాగలచోతి పంండగ ఎలా చేస్త సరే అండి మీరు
మేమ అండి ఏ మగలు నాగలచవితి ఆ నాగలచోతి అంటే గుర్తొచ్చింది మేము బాగా పిండి వంటలు చేసుకుంటామండి నాగలచౌతికి ఇవి తజి కాయలు కారం చుట్టలు
ఆహా
ఇది మెయిన్ ఇది నువ్వు సున్ను ఉండాలండి
ఆ సునుండలు తెల్లవి నల్లవి ఉంటాయి కదండీ
ఆ అవి చేస్తాము అది ఆ నువ్వులతో నార్మల్గా అంటే పండగ రోజు కాకుండా నార్మల్ కూడా చేస్తామండి సున్ను ఉండ
అవునవునులేండి సలిబండి ఓకే అండి కుర్తు తొచ్చింది
అవి అవి చేసుకుంటాం ఆ బాగుంటుందండి
ఇంకేమండి మాకి మా ఊర్లో నాలుగు చ్యోతి పండగ చేసుకోమండి మా ఇంట్లో లేదు పండగ ఇట్లో లో కురబోలుని ఉన్నారు టండి వాళ్ళు మాత్రమే చేస్తారు
ఓకే మీరు చేసుకోరాండి
ఆ మాకు లేదండి మేము చేయము వేరే వాళ్ళు చేస్తారు మా మేము చేయమండి
మా ఊర్లో అట్లేం లేదన్ అదే మేమందరం మా ఊరంతా చేసుకుంటారు
ఆ
శ్రావణ మాసంలో కదండి వచ్చేది నగుల చవితి
శ్రావణ మాసంలోనే
ఆ
సరే అవునండి. హు మీకు బాగా గుర్తుండే కదండడి.
హుహు గు గుర్తుంది అండి ఎందుకలే మేము అసలు ఆ మాసం ఆ అవునండి. పుట్టకి పాలు పోస్తాము ఆ మాసం నాన్ వెజ్ కూడా తినమండి మేము హు
మీకోటి గుర్తుంద అండి అక్కడ వచ్చేసి ఆ విలేజ్లో కొం అమ్మయ్య ఉంటుంది కదండడి కొంటూళ్ళు అమ్మయ్య ఫస్ట్ ఫస్ట్ పాల్ పోస్తానే మీ మిగితా ఊరంతా పోస్తారు కదండి.
హు అదే ఎందుకు గుర్తులేదండి ఫస్ట్ ఆమె వెళ్ళాలి. ఆమె వెళ్తేనే మిగతావాలంత స్టార్ట్ చేస్తారు.
అవునండి ఎందుకో మరి ఆ
హు
ఆమె వెళ్ళకో కొంటే ఎవరూ వెళ్ళరు.
హు వెళ్తుందండి ఖచ్చితంగా
ఆ అవున అవును కదండీ హుహు మార్నింగే వెళ్తుంది. అందరికంటే ఫస్ట్ త్త
హు అది ఒక నమ్మకం మండి వాళ్ళు చేస్తే వర్షం వస్తుందని
అవునా అండి వర్షం వస్తు
హు హు హు అవునండి అది చిన్న అది పూర్వకాలం నుంచే వస్తుంది.
అవునవునా అదే అనుకుంటాను ఫస్ట్ అమ్మయ్యే ఎందుకు పోతుంది అని ఇప్పుడు క్లారిటీ వచ్చి వచ్చిందండి మీరు చెప్పాక హు అదొక నమ్మకం ఊ
అ
ఇంకేంటండి ఇంకా మీరు మళ్ళీ ఏం చేసుకోరండి పిండి వంట ఆహా ఏం చేయ్యమండి మేము అది ర అ ఫడా చేసు కుంటారు తరి వాళ్ళు వాళ్ ఒకటే స అవి నువ్లు సలిపిండి వాళ్ళు ప్రసాదంలాగా పంచుతారు అంతే ఇంకా మేమైతే అయితే ఏం చేసుకో పండగ లేదు కదా చెయ్యము కదా కదా అందుకనేసి ఏం చేసుకోమండి
ఓకే ఓకే అండి మా ఊర్లో అయితే పొద్దున్న అదే మార్నింగ్ లేచి అవి ఎంత నువ్వులు తెల్లనవ్వులు తెల్ నల్ల నువ్వులు బియ్యం పిండి చేసి దంచి చేస్తారండి
చెారండి నాకైతే ఏం చేయరండి ఎందుకో మా ఊరు అట్లో ఎందుకు అలా ఉందో
ఆ ఇంకా మీ గుతు స్తుందండి కొంతమంది స్రద్దలు అవిగానీ తెస్తారు అక్కడ కొంతమంది అవి ప్చ్ హ పుట్టకి పాలు పోసేటప్పుడు కొంతమంది పెట్టించుకుంటా అందరూ కొన్ని కొన్ని వాళ్ళు వాళ్ళకి పెట్టేసి వస్తాము
అవునవును పుట్ట చుట్టూ పాలు పోస్తూ ఉంటే ఎంత బాగుం ఉంటుంది కదండి
ఊ అవును ఇంక చిన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్ హ చిన్నప్పుడు మనము అక్కడ పాలు పోసేటప్పుడు దారాలు దారాలు కూడా ఊ పోగుతో ఐదు ఐదు ఐదు ద చుట్లు కాని అట్ల వేసి అక్కడ వేస్తారు అక్కడ ఉండే దారాలు తెచ్చుకు తె తెచ్చుకుంటా ఉండేది మనం
హుమ్ తెచ్చుకొని మనం చీరకి కట్టుకుంటా ఉండేది కదండి ఆ అవునవునండి
ఇంకా ఆ ప్రసాదాలు గానీ హా
ఊ చెప్పండి
ప్రసాదాలన్నీ ఆ పెట్టుకొని పెట్టి వెళ్తరండి అంటే నార్మల్గా మనం ఎక్కడన్నా బయటకి వెళ్ళినప్పుడు కానీ
అందరికీ
ఆ పంచుతరు అవునండి ఆ ఆ రెండు రోజులు నువ్వులు సలివిడులు బాగుంటది
ఉమ్ అవునండి నాకు నువ్వుల కంటే సలిబిండి కొంచెం పర్లే అండి నేను ఎక్కువ నువ్వులయితే ఎక్కువ తిననండి నాకంతగె ఉమ్ ఊ సల్లిబిండి లైట్ లైట్గా బాగనే ఉంటుంది ఎక్కువ తినలేము కానీ
ఉమ్ అవునండి బియ్యంతొ చేసేది గదండి వైట్గా ఊ
ఊహ్
ఆ ఇంక అప్పుడు మన పేరెంట్స్ ఒకవేళ మనం ఇంటి దగ్గర్లేకపోతే స్కూల్ గూడా తెస్తావుంది
అవునండి హాస్టల్ కి ఉమ్ హాస్టల్ లో ఉంటాంటిమి కదా
ఊహ్
ఆ రోజ్ పేరెంట్స్ వచ్చే వాళ్ళు
ఆహ్ ఆ ఇంట్లో చేసినవన్నీ స్పెషల్స్ అన్నీ తీసుకొని వచ్చేవాళ్ళు బాక్స్ తీసుకొని వచ్చేవాళ్ళు
అవునండి అవును
హుమ్
ఇ
న బాన్
అంతా ఉమ్ అంత మంచి ఉంటాండె పొద్దునయితె చేసి జీ పుట్టక్ నీల్ బోసి పాలు పోసి అ చుట్టు కారం నీళ్ముట్లు పెట్టే వాళ్ళ ముసుపు పూసేవాళ్ళము
హా అవునండి
అప్పుడు ఈ మరి తిరిగినార్ కదండి అన్యయ్య ఒక స్వీట్ మెమొరీస్
ఆ అవునండి చుట్లు గని తిరిగే వాళ్ళం నీళ్ళు చెంబులో నీళ్ళు తీసుకొని అట్లా ఎ
ఉమ్చుట్లు తిరిగేవాళ్ళం ఎనిమిది పదకొండు చుట్లు అట్లా
ఆ ఐదు చుట్ట పలో
ఐదు చెుట్లు మూడు చెుట్లు
ఉమ్ చాల బాంటుండే అండి అప్పుడు చాలా బాగుంటుండే
ఉమ్ ఫ్రెండ్స్ అంతా కలిసి
మీ ఊర్లో చేయమని చెప్తున్నారు కదండి సరే మా ఊర్లో జరిగినప్పుడు రండి మీరు
తప్పకుండా వస్తాం
ఆ మా ఊర్లో ఎట్లా జరుగుత క జరుత
అలు చూశానండి అందుకు నాకు ఐడియా ఉంది లేకుంటే నాకు తెలీదు
ఆ ఏం కాదులేండి మా ఊర్లో బాగా జరుగుతుంది
వస్తామండి ఈసారి తప్పకుండా వస్తా మొత్తం
మీరు చూసినది ఇక్కడ మా ఊర్లో జరిగేది ఓకేలాగా ఉందా లేదంటే వేరే విధంగా ఉందాని చెప్పండి
చూద్దాం వస్తామండి అవునవునులేండి వస్తామండి సార్ తప్పకుండా వస్తా తమ్లండి
ఉహ్ హ్మ్
అందరం వస్తాం ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తా
ఓకే అడి మరి
ఓకే అండి
బయండి
ఆ బాయ్ అండి